ఉ
అందు కచ్చనయనంగ
అంటే నాకు తెలిసి నీకు రా ఇప్పుడున నాది కదా ప్రాజెక్ట్
మ్
సో నాకు నేను నీ నెంబర్ ఒకటి ఇసా కాబట్టి, నేను నీకుతో మాట్లాడతా, తర్వాత నిన్ను రేటింగ్ అడిగింది అడిగితే ఫైవ్ ఇ కాల్ ఇంట్లో ఉందండి ఫైవ్ అన్న పెట్టిన రెటింగ్ ఫైవ్ అని పడితే నాకు ఒక కాల్ అయిపొ చిన్నార్లు ట్వంటీ ఉన్నా భై అనే ట్వంటీ కాల్స్ మాట్లాడాలేమో
పిన రెటింగ్ ఇచ్చిన తర్వాత
ట్వంటీ కాల్స్ మా అంటే రేటింగ్ ఇచ్చిన తర్వాత, మళ్ళా నెంబర్ అడగండి అని చెప్పేసి మళ్ళీ నేను ఈ నెంబర్ టైప్ చేసిన అలా ఇప్పుడు నాయవటే ని కు ఏమో వస్తరో రావో నాకు తెల్వదు, మళ్ళీ తర్వాత ఒకళ నే ఇప్పుడు మనకు కాల్స్ అయిపోయినంక, నిన్ను కూడా ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకోమని అంటంది కదా అన్నప్పుడు నువ్వు డ డయల్ చేస్ డౌన్లోడ్ చేసుకున్నాక నా నా నెంబర్ పెట్ ట్రై జెయ్ ఒకళ వొస్తే నాకే వచ్చింది అనుకో నీగ్గుడా ఫోర్ టైమ్స్ నేనే మాట్లాడొచ్చా అర్దమైందా
అర్ధమవు ఇప్పుడు డైరెక్ట్ చేయచ్చు గా నేను
డైరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ నెంబర్ టైప్ చేయాలని నేను నీకు చూపిత్తా స్క్రీన్ షేర్ చేసినంకా గానీ
హ్మ్
ఆ సంజనే ఏమంటాంది రూమ్ షిఫ్ట్ అయిన అంటాన
ఆ అడిగింది
మ్మ్
ఆ షిఫ్ట్ అయిన ఎప్పుడైనా రా తీసుకస్తా ఫీ ఉన్నప్పుడు చెప్పు అనుకున్న నేన్
మ్మ్ ఆమె పోన్ చేష కూడా ఎత్తనేనెను నాయితే ఎకపోతే మళ్ళీ ఈవినింగ్ చూసుకున్నా చూసుకొని మళ్ళా మెసేజ్ చేసిన చెప్పు సంజన అంటే ఆ గేట్స్కో చూసుకున్నాం ఆంటికి ఎప్పుడుచ్చిన డీటెల్స్ అంటే ఈ రోజేనట అంటే అవునా సరే అని చెప్పి చూసుకున్నాం ఏ ఎట్లయినా సిక్స్టీ ఫైవ్ పెట్టినా వాళ్ళందరుూ ఫుల్ కాన్ఫిడెంట్స్ ఉన్న నేనే సిక్స్టీ ఫైవ్ పెట్టి అప్పటికే అనుకున్నా ఎట్లయినా అన్ని నెగిటివ్ లు వతుంది మార్క్స్ కానీ అట్లీస్ట్ జీరో వచ్చినా కూడా నాకు సగం కరెక్ట్ అయినట్టాయి కదా అలా నెగిటివ్ ఉంటాయి కాబట్టి
మ్మ్
అన్ని పెట్టినా కాబట్టి జీరో వచ్చిన నాకు నేను చాన్నై రైట్ పెట్టి ఉన్నట్టే గద అనుకున్నా కాని ఇదయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే మేమే పిలుస్ ట్రోల్ చెయ్యంగానే టోటల్ మార్క్స్ హండ్రెడ్
మ్మ్ హ్మ్
ఆ ఇక ఏమో అయ అది క కానీ ఒక మంచి ఒక ఒక ఫై మార్స్ వచ్చిన మంచి ఇలా వాడేదాని ఇంకా స్కోర్ ఎక్కడికో పోయేది అది నాకు మంచి ఎమ్ టెక్ కి యూజ్ అయ్యేది
అవును
ఏం అళ నెక్స్ట్ పేపర్ ఎట్లా వత్తదో ఎట్లా రాస్తామో అనిపితాను నాకు
నినీ అయిపోయింది
మ్మ్ హే గట్ టిగా ప్రిపేర్యాలి నే ఏం ప్రిపేర్ కూడాాలి ఎట్లీస్ట్ చూడడి కూడా చూడ్లే ఉట్టిగానే పోయి పెట్ టినా ఎట్లైన ఫిఫ్టీన్ క్వశ్చన్స్ సు మంటిల బుల్టేగా
మ్మ్
అవి కరెక్ట్ అయినా గూడా ఆ ట్వంటీ మార్క్స్ వస్తాయి అనుకుంటా ఆ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్సు టు టూ మాక్సు టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్ వొత్తాయ్ ఫిఫ్టీన్ క్వశన్స్కి ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయ్ సెట్టు
ఇల్లేస్ ఫ్రీగానే ఉన్నదా
ఇలే స్పీకర్ లేదు గదా నేను నాగ్గూ కొ త్తనే అని చెప్తి కదా నీకు ఎందుకు ఇన్పిత్తలేగా బయటికి
ఆ
ఇయర్ఫోన్స్ ఉంటే పెట్కొ ఎందుకు ఏం జేత్తన్నావ్ పొ
పో వె తన్నా షాపుకి
షాప్ కి వెళ్తున్నావా షాఫ్ కట్ లో ను తను
అక్కన్నుంచి వచ్చిండు మా ఇంటికి వచ్చిండు అంగులు వొచ్చి
చూట్టా అన్న కద మళ
అదే ఆటో చార్జి పెంచుతారా రా అనుకుంటా వచ్చి మాట్ండారా పండుగన్నా కదా అని అనుకుంటా అన్నాడు
ఉ హు
మ్ అంటే ఇప్పుడు కూడా షాప్ పోతుని కానీ, రేప్ పెళ్ళి ఉన్నది ఆంటే వాళ్ళ పెద్ద లక్కబిడ్డది కోన్ బెట్టామన్నాయి
మ్ హు
బస్లో పోతున్నా
మ్ నైస్ వన్యిత అన్నా
నిన్న మండి బజారు పోయినా రాత్రి
పొయ్ ఎం చేసినవ్
ఇ వాళ్ళు తీసుకు పోయిల్లు అంకులు వాళ్ళ తీసుకోపోయిళ్ళు, అంతా తిరిగి, ఇప్పుడు రంజాన్ కదా
మ్ మ్
అది జరుగుతదిఅనమాట
మ్ ఎవరెవరు పోయిర్రు
జ నేను శ్రీ
హు
ఆల బిడ్డా అంకులోల్ల బిడ్డా నేనా
హుమ్
అంతే
మరి ఇద్రే పోయినరా
అంకుల్ అంకుల్ వలా అనకూడద నేను
అలా బిడ్డ ఏం జెత్తది
సోఫ్ట్వేర్ ఏ
హు ఆమెకు జాబు వచ్చిందా
ఆ ఎస్ ఆర్ ఎ
హుహు ఎప్పుడు ఎప్పుడు లాస్ట్ ఇయర్ అయిపోయింది ఆమెది బీ
వన్ ఇయర్ చా అయిపోయి
అంతే కదా లాస్ట్
హు
క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినాయా
కావచ్చు లేదు లేదు బయట బయట ఎస్ఆర్లా ఫర్స్ట్ పైసా తీసుకున్నారట హు అకున్నాక ఇప్పియాలేదుట వీళ్ళ బయట చేసుకున్నారురట
ఉహు
హు
ఎంత ప్యాకేజ్ వత్తాది.
తర్టీ ఫైవ్ తర్టీ ఆటా ప్లస్ బిల్లు ఆ
లీవు
లీవ్స్ తీసుకోపోతే అవి అవన్నీ ఎయిట్ థౌసండ్ వస్తాయట
ఆహా
హు
గ్రేటె వర్క్ ఫ్రమ్ హోం అక్క ఇగ పోయత్తద
ఆ
ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆక్కడ పోయి అతుదా
వన్డే నే
వన్ డే నా
ఆ ఓన్లీ వన్డే పోయి రావాలి వీక్లీ వన్స్
ఇక్కడ నుంచే పోయత్తద
హా అంత ముందుకు బిజిలు ఉన్నాయి కానీ అక్కడ ఫుడ్ అవన్నీ బాలేేవని ఉంటలేదు
ఆ ఊమ్
ఉదయంల పోతుది నాలుగు గంటల పోతుది వత్తది మల్లా నైట్ వరకి లేవన్ వరకి ఒక్క రోజు పోయి వత్తే ఎంగాదు గదా
ఏం అయితది ఏం గాదు కంత టైమ్ కూడా వాట ఆమె ఫైవ్ క సిక్స్ ట్లా స్టార్ట్ అయినా నైన్ టెన్ వరకు దిగుతాది ఏం కాదు
హుమ్
మ ఫైవ్కి సిక్ మల్ల సిక్స్ ఎక్కిన నైన్ టెన్ వరక్ అత్తది గంతె
హుమ్
మనకు కూడా అట్లా అత్తే బాగుండొచ్చు
అనుకుంటా
అవునా నువ్ పోయినావ్ మల్ ఆమె రోల్ ఏంటిది అని అట్లా
అడుగుతే ఏం లేదురా ఫ్రమ్ అవుట్ ఆఫ్ వాళ్ళతోని మాట్లాడాలి అనుకుంటే నాక్ తెలిసినా నానయిటియా నాక్
నాన్ ఐటియే నాన్ ఐటియే అట్ల మాట్లాడాలి వాయిస్ ప్రోసెస్ అంటేనే నాన్ ఐటి ఐటి ఎవ్వరిదైనా కోడింగ్ ఉన్ ఉంటది గంతే
హుమ్
ప్రాబ్లమ్ సాల్వింగ్ తప్ప ఏముండదు ఐటీలా కానీ ఆ నాన్ ఐటీ అయితేనే ఇవన్నీ చిక్కు చిక్కు చాట్ ప్రాసెస్ అని కాల్ ప్రాసెస్ అని అవన్నీ ఉంటాయి
మ్
అది అయితేనే మంచిగా కోడు, కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్ని ఆఫీస్ వర్క్ టే ఉంటా అంతె కానీ నాన్ ఐటీల అయినా మాకి శాలరీ మంచిగా, నాన్ ఐటీ ఏ నాన్ ఐటీ అయినా ఫ్రెష్ ట్వంటీ థౌసేన్ హె
మ్
మరి ఈ మగ్ కూడా ఫస్ట్లు అం అంతే కావచ్చు మరి వన్ ఇయర్ అయిపోయింది కదా
మ్ లేదామ్ స్టార్టింగే థర్టీ థౌసండ్ అని చెప్పింది నాకు
అయితే ఇప్పుడు ఎంకా వేరువచ్చు
ఉ పో రెల్వేనా కాల్ పంపోయా నాయి
మ్ హు
సారిపోవా అమెకు ఒక్కధాని కి వల్లా డాడీ బానే సంపాదిస్తాడు ఎం
కానీ ఇ ఈ రోజులా జా రావడమే కష్టమే గా సాలరి లేవులే
మ్ హు కాన అట్లానే మనం అం ఇ ఇంత కష్టపడి కూడా దానికే పోతానం, అని అంటే మళ్ళా ఫీలింగ్ వేరే ఉంటాయి కద
మ్ నాన్ ఐటీలలో కొన్ని కంపెనీ మంచిగానే మ చిన హై వేసుకుంటాయి కొన్ని మాత్రం అట అంతే
ఉ మాకు ఇప్పుడుి ఫోర్ వన్ నుంచి స్టార్ట్ చేస్తారట మాకు అసలు త్రీ టూల నుంచి స్టార్ట్ చేస్తామ అన్నారు గానీ మాకు ఏమంత లేవు కదా దాని మీద స్కిల్స్. ఎ ప్ ఫోర్ వన్ నుంచి స్టార్ట్ చేస్తామని అన్నారు.
మల ఫోర్ వన్ నుంచి స్టార్ట్ అయితే ప్లేస్మెం ్రైవ్ నాకైతే ఇగ అవి వేస్ట్ అనిపితంది ఎందుకంటే సిజిపి. లేదుగాదా
సి జి పి ఏ బెటర్ తల్లో
ఎవరైతాలాంట్టే కొన్ని కంపెనీసు సెవెన్ ఉంటది కొన్ని కొన్ని కంపెనీస్ సెక్స్ ఉండాయి స్కోర్ అట్లా
నీ సెవెన్ లేదా
సవన్ లేవు గదే కదా
ఉ
మ అన్లో మస్తు కష్టమా అసలు
అవునా
పాయింట్ ఎయిట్ వరగ ఆగీపోతుారు అందరు ఎవరో బాగా ఊ కే బుక్లు పట్టుకొని చదివేటోళ్ళకే ఎయిట్ అతది అంత
హ
మళ్ల మ దాంట్లో ఇప్పుడు కర మొత్తం చేంజ్ అయిందిగా అవు ఇప్పుడు ఈ సేమ్ అయితే ఇంకా ఎక్స్టర్నల్ వాత్తరా అటమాకు
పెట్టుతరా పెట్టరా
ఎక్స్టర్నల్స్ వస్తారు వాళ్ళే కరెక్షన్ చేస్తారట వాళ్ళే పేపర్ తయారుస్తారట ఇప్పుడు మా ఊళ్ళు గానే కాదు ఇంకా మా వాళ్ళనా మార్క్స్ చేసి పాస్ చేస్తారు గద ఈ పూడు వాలు అట్లా చెయ్యారూ కదా
ఆ
ఇప్పుడు గోరామ్ ఇంకా సిజీ
అయిపోయింది టెన్ టెన్ టెన్ అయిపోయింది
కర్చ నేను ఎప్పుడు ఎప్పుడు కట్ చెత్త అ చతుానవ. మళ ఏనైలా
మళ్ళీ నేను చాపో వచ్చినాక అంటే ఫోన్ పెట్టడానికి పోతాను నచ్చినాక ఏతుా మరి లేకుంట పోయట ఉ నేను కాల్ చేస్తా
మ్ సరె ఉ